తున్నా
ఏం లేదు నువ్వేం చేస్తున్నావ్
ఖాళీయే ఫోన్ చూస్తున్నా
ఆహా తిన్నవా
తిన్నా ఇందాకే తిన్నావ నువ్
నేను తిన్లే ఇంక
హ్మ్
ఏం చేస్తున్నావ్ ఆ అయితే మనం అహ్ అక్కడ లొ బడ్జెట్ లొనే ఫ్లాంట్ తీసుకున్ ట్టం అనుకుంటున్నం అయితే మీరు గూడా తీసుకుంటరు అంటే బడ్జెట్ అంతా మానేజ్ చేసి చూద్దా
చూద్దాం మనకి సేమ్ ప్లేస్ లొ ఒస్తే కదా
ఆహా సేమ్ ప్లేస్ లో రాకపోతే కూడా అ ఏరియా అయి తే ఉంటది గదా సేమ్
ఓకెల అది కుడా సేమ్ లేకపోత్ తె నీదో కార్నర్ లొ నాదో కార్నర్ లొ వస్తే కత
అట్లా ఉండదు గదా ఐతె యే నువ్వు ఎలాగొ ప్రైవేట్ కాలేజ్ తొ తీసుకొ అ తీసుకోమంటున్నవ్ కదా
హా
అయితే హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ కాలేజెస్ యే ఉన్నాయి. సికింద్రాబాద్ ఏరియాలోనే గ్ గవర్నమెంట్ కాలజెస్ ఉన్నయ్. మెయిన్ మెయిన్
హ
ఆ ఐతే ఒక మేమేమనుకుంటున్నాం అంటే అఒ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవేళ మనకు రాకపోతే ఒక పేయ్డ్ సీట్సున్నయ్ పేయ్డ్ సిస్ అంటే ఉస్మానియా ఉస్మానియాలో మనకి వస్తే మొత్తం ఫ్రీ కదా.
హ
ఆ ఒకవేళ రాకపోతే మేము ఫార్టీ థౌజండ్ కట్టి చదవాలి. అంటే ఫార్టి రిజన్ ఫార్టీ థౌజండ్ కూడ లోయే కదా
హ
అది మేమనుకుంటున్నం
అంత తక్కువ ఎవరు తీసుకుంటారు ల్యాక్స్ లల్ల అడుగుతరూ వాళ్ళు
అది ప్రైవేట్ కాలేజ్ కాదు కదా గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కు ఫార్టీ ఇ థౌజండె ఎక్కువ గవర్నమెంట్ లో ఎవరైనా ఆ గవర్నమెంట్ లో ఆ ఎవరైనా ఫార్టీ థౌసండ్ తీసుకుంటారా. మొత్తం ఫ్రీ ఉన్నంగ వాళ్ళకే ప్రాఫిట్ ఇంగా అంటే వాళ్ళు కాలేజ్ వాళ్ళు తీసుకుంటరు. ఈ మనీ గవర్నమెంట్ కి ఇయ్యరు. స్కామ్ చేసి వాళ్ళు స్వీట్స్ పెడతాడు. పెట్టి ఫార్టీ థౌ థౌసండ్ టొ ఉన్నయ్ సిట్స్ అంతకంటే గూడా తక్కువనే ఉన్నయ్. థ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ అట్లా ఉన్నయ్. అంటే మనకి ఒకవేళ సిక్స్టీ కంటే ఎక్కువ రాకపోతే ఫిఫ్టీ ఫార్టీ అట్లా వస్తే ఇంకా తగ్గుతది ఫీజ్ మనకి అట్లాప్ ఫ్రీ సీట్ రావడం అవసరం లేదు గదా ఇంకా నేను మమ్మీతొ మాట్లాలె మమ్మీ వాళ్ వాళ్ళు వెళ్ళిన్రు ఇయాల ఉస్మానియా యూనివర్సిటీ నేను నేను ఆన్లైన్ చెక్ చేసిన ఈ ఫీజ్ సీటు సో ఆన్లైన్ చెక్ చేసి చెప్తున్నా మమ్మీ వాళ్ళకి కనుకోమన్నా అక్కడ
ఆహా
ఆ ఇగ వ వాళ్ళ తాతయ ఎద్దత్తైతే మమ్మీ అక్కడ ఉండింది మాట్లాడ లెట్లే నేన అట్లా అనుకుంటున్నా ఎందుకంటే నేమ్ కూడా మంచిగా ఉంది కదా ఉస్మానియాది ని సామస్తి అంటే ఫేమస్ కాలేజెస్ కదా
అవును
ఫ్యూచర్ లో ఒకవేళ మ్యారేజ్ ఎమ్ లో ఉంటే కూడా మంచిగా ఉంటాది స్కోప్ ప్రైవేట్ కాలేజ్ లో నేనైతే తీసుకో చ్చు ఫీజ్ ఎక్కువ ఉంటే కూడా కానీ నాకు లేదు అది ప్రైవేట్ కాలేజీలు తీసుకొని కూడా వేస్ట్ ఎ జాబ్స్ అవి చూసేది మంచి కాలేజ్ పేరు చూసేది అంతే నేన అనుకుంటున్నా ఇప్పుడు ఏమైతాదో ఏమో తెలీదు కానీ ఉస్మానియాలో ఏముందంటే గేట్ ఉంది కదా గేట్ నుంచి కాలేజ్ లోపల వెళ్ళాలంటే టూ కిలోమీటర్స్ వాక్ చేయాలి
ఆహో
అంటే చాలా పెద్ద కాలేజ్ ఉంది తే గేట్ ఎక్కడ ఉంది కాలేజ్ బిల్డింగ్ ఎ క్కడ ఉంది
ఎంటి మా చల్లటిదేనా
ఒకవేళ నువ్వు ఇంకా నేను ఇద్దరు ఒక కాలేజ్ లో ఉంటే ఆ నాకు వెహికిల్ ఇస్తా అని అన్నారు
ఇద్దరం తిరగొచ్చు మంచిగా
ఆ అంటే ఒకవేళ నువ్వు సేమ్ కాలేజ్ లో వస్తే సేమ్ ఏరియాలోనే తీసుకుంటారు కదా రెంట్ కూడా
అవును
ఆ అయితే ఇద్దరు వెళ్ళి రావచ్చు ఒకదానివైతే ఎట్లా వెళ్ ళ్తా వని ఇప్పుడు ఓయ్ ఎగ్జామ్ బేసిస్ లో డిసైడ్ అయుతది నేను మరి డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకుంటా అంటే మేం మ్ ఇద్దరు ఉంటే ఇ ఒక్కదానయితే మే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి ఇద్దరు ఉంటే షాట్సకట్స్ అ షార్ట్ ఇక్కడ చూసి అక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా
హా
అంటే కొన్ని ప్లేసెస్ సైలెంట్ ఉంటాయి అట్లా ఉంటాయి కదా ఇద్దరు ఉంటే తోడ్ గుడి ఉంటాదని మమ్మీ అంటుంది
అవును
ఆమ్ మెయిన్ రోడ్ నుంచి అయితే కొంచెం డేంజరస్ కదా ఫుల్ ట్రాఫిక్ ఉంటది హైదరాబాద్ అంటే
చూద్దాం మాక్సిమం అయితే ఒకటే కాడా తీస్కుందాం. మనకి కొత్త ఫ్రెండ్స్ కూడా ఎందుకో రిస్క్.
అవును అదే
మళ్ళీ ఆ కొత్త ఫ్రెండ్స్ యెట్లాంటోల్ తగుల్తారో
అవును వాళ్ళకి వాళ్ళ గురించి తెలుసుకోడానికే టూ ఇయర్స్ అ అయిపొతయ్
హా మళ్ళీ వాళ్ళు మన ముందు ఒక లాగా అంటే ఫేక్ గా ఉంటే ఏం చేస్తాం.
ఆ చాలుంటరు అక్కడ హైద్రాబాద్ వాళ్ళు అదే నాక్కుడా అదే భయం ఫ్రెండ్షిప్ ఎట్ల చేయాలో ఏం చెయాలో తెలీదు.
మళ్ళ మనమే అంటే మనకి ఒక ఏమంటరు స్ట్రెంత్ లాగా ఉండిపొతది.
ఆహ అంటే నేను భవానీ గూడా అంటా అదే ఇంక ఆ అంబిక గుడా అస్త అంటుంది. ఎంఏ హిందీ రాస్తా అంటుంది తను
హ
నేన్ భవానీ అయితే నేన్ రాయ అంటుంది కనీ ఆ నేన్ చెప్తా జూలాజి అయితే రాయి అని
హా తను అదే ఫిక్స్యైపోయి ఉంది ఎంఎస్ డబ్ల్యూ అని
ఆ.. అది వేరి వేర్ ఉస్మానియాల లేదు అనుకుంటా అది వాళ్ళ మమ్మీ జూలాజి చేయి మంటుంది కనీ తను వింటలేదు.
ఆ....
హ్ హ్ అహ్
తన మైండ్లో అది ఫిక్స్ చేస్కొని పెట్టుంది నేన్ ఇది మాత్రమే చేస్తా అని
అట్లైతే కాదు గదా మేమే ఫస్ సే ఎంఏ ఇంగ్లీష్ ఫిక్స్ అయినం గనీ నాకు డౌట్ వచ్చి మేమ్ జూలాజి గుడ రాస్తా అని ఫిక్సయిన.
మ్ హ్
ఆహ్ మోస్ట్లీ నేను జూలాజియే చేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఇంగ్లీష్ లిట్రేచర్ చాలా హాడ్ అది.
అవునా
ఆ తెలుగులో గుడ లిట్రేచర్ ఉంది అనుకుంటా గదా
హా చాలా
ప్రిపేర్ అయితే అయిదాం రెండో ఎగ్జామ్స్కి గుడా
రెండో ఎగ్జామ్స్ అంటే సపరేట్ సపరేట్ ట్ ఉంటదా లేక్పోతే ఒకటే పేపర్లో ఒస్తదా?
చెప్పలేన్ అంతే
రెండు ఎగ్జామ్స్ ఇచ్చి రెండు సార్లు వెళ్ళి రెండు సార్లు రాయాల అమ్మమ్మ.
ఆహా ఒక్క డేట్స్లోనే ఉంటాయి టైమింగ్స్ వేరే అంతే
అయినా కుడా
అంటే మేం ర్రిస్క్ తీస్కోలేము కదా ఒక్కదాన్తో రాకపొతే మరి
ఇప్పుడు రెండింటికి అంటే రెండింటికి డబ్బులు పైసలు కట్టాలా.
ఏమో అది తెలీదు ఇంకా నాకుడా. డబల్ కాదు అనుకుంటా ఒక కొంచం టూ, త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అనుకుంటా అంతే
కాదు మనం ఇంకా ఎప్లై చేయలే అనుకుంట ఓకె
ఆహ్.
అంటే నాకు ఆల్రెడీ మనం అప్లై చేసేసినం కదా మళ్ళీ. సెకండ్ సబ్జెక్ట్ ఎట్లా యాడ్ చేస్తామని అట్లా వెళ్తుంది మనం అది అప్లై చేయలేదు వేరేది అప్లై చేస్తున్నాం కదా.
అవును.
మరిచిపోయార. దీని హాల్ టికెట్ ఎప్పుడోస్తది.
దేంది.
హెడ్ సెట్ ఆహ్ ఐసెట్.
మే ఫోర్త్. ఉమ్. ఆహ్.
మనకి ఈ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ కి పోలైట్ అయితే కతం.
ఆహ్ ఇగ మనీ మొత్తం వేస్ట్.
ఆహ్.
ప్చ్.
సరే బాయ్.
సరే బాయ్.